హలో
ఆ నమస్కారం అండి బాగున్నారా
ఆ బాగున్నామండి బాగున్నారా మీరు ఆ అయిందండి జస్ట్ ఇప్ ప్పుడే తిన్నారా అండి మీరు ఆ తిన్నాం అం
ఏం కర్రి చేశారు
ఆ ఇవాళ నేను తోటకూర చేసానండి ఉమ్ మీరండి
ఆ నేను ఇవాళ బిర్యానీ చేసిన అండి
అవునా మార్నింగ్ చేసారా అండి
ఆహా లేదండి
ఆహా ఆ హా హా బా చేస్తారండి యరు మీరు
అవునండి బాగ చేస్తాను అన్ని ఏంటంటే నార్మల్ గా బయట హోటల్స్ లో అంటే వేరే వేరే ఏమంటారు ఆయిల్స్ అవి ఇవి వాడతారు కదా ఇంతగాచురల్ కొంచం ఎక్కువ ఆయిల్ ఫుడ్ మస్ కలపుడు
ఉమ్ అవును అవును అవునా ఎట్ల చేస్తారండి మరి మీరు బిర్యానీ
హా బిర్యాని అండి నార్
ఉమ్ ఉంహు ఉమ్ తినడానికి బాగుంటదండి అవును
అది చల్లగా అయిన తర్వాత లబ్బర్ లబ్బర్ లాగా వస్తుది ఉమ్ అయితే ఏంటంటే చిస్తూర్ బిర్యానీది ఫస్ట్ నార్మల్గా ఏంటి ఇది మనం ఎంత క్వాంటిటీ లో చేసుకుంటున్నామో బిర్యానీ
రైస్ ఇ నాన్ వెజ్ దానికి తగ్గట్టు చికెన్ తెచ్చుకోవాలి కేజీ క కేజీ తీసుకొస్తే బాగుంటదివు కేజీ రైస్ క కేజ చె కేజీ చికెన్ తీసుకొస్తే ఏంటంటే పీసెస్ పెద్దగా ఉంటాయి కదండి అవును
మరి చిన్నగా ఉన్నా ని బాగుండేది
మీ బిజ కేజ బాగు చెన్ తీసుకొచ్చిన తర్వా దాన్ని మొంష్ చే ఉప్పు కారంసుపు ఆయ
పత్బరు మనలి
మళ్ళీ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెటగు నెక్స్ట్ మన మిక్ పట్టిన మసాలా ఐటమ్స్ ఉంటాయి కదండి పౌడర్ కొంచం ఆయిల్ అవ అన్నీ వేసి మి ఏం ఏం అస్తరండి మరి మిక్సీ బట్టి ఏమిస్తారు ఆ మిక్సీలో అయితే గుడ్డు బిర్యాలు లవంగా ఆకు వక్క అనసకు దాల్చ
కా ఆ ఇక అన్ని మ
అనీ మసాలా ఐమ్స్ ఉ అ మిక్స్ పౌడర్ పట్టేస్త ఇంకా
అవ అన్నీ మిక్సీ పట్టిన పౌడర్ ఉంటుంది కదండి అది కూడా కలిపేసి మంచిగా అన్ని మిక్సీ అంటే మొత్తం కలిపేసి ఆ ఫ్రీజ్లో పెట్స్తా అండి
ఇస్తాండి ఆహా ఇంతసేపు బెడ్తరండి మరి
తరువాత ఏంటంటే
తరువాత ఏంటంటే
రైస్న పెడు ండి ఎందుకంటే ఎక్కువసేపు బియ్యం అంటే చికెన్ మ్యారినేట్ కావాలి సార్ నెక్స్ట్ రైస్ నానా పెట్టే
నానాన పెట్టేసి ఏం చేస్తా ఆనియన్ కట్ చేస్తారంండి ఆనియన్ కట్ చేసి
వాటిని మంచి మంచిగా ఆయిల్ లో బ్రౌన్ కలర్ ఆనియన్స్ ఎక్కువ కట్ చేయాల్సి వస్తది అండి ఎందుకంటే మిడిల్ మిడిల్ లో వేయాల్సి వస్తది ఎక్కువ ఆనియన్స్ ట్ చే మ బన్ కలర్ వచ్చ ర ఒక కడై లో ఆయిల్ వే వే తర్వాత బాగా హీట్ అవదు అండి ఎందుకంటే అ బ్లాక్ అయిపోతాయిార్ అంటే కొాలా మ ఎ వస్తాయి చూడండి అప్పుడు వేసినా కాని అ మొత్తం బ్లాక్ అయిపోతాయి ఆ మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకి వేంచకొని పక్క
ఆ
అవి బ్రౌన్ కలర్ మరి బ్రౌన్ టోటల్ బ్రౌన్ రావద్దండి టోటల్ బ్రౌన్ వస్తాయింటే అవి మొత్తం బ్లాక్ అయిపోతాయి తీసేవరకి
అవునవును మళ్ళీ అందులో కూడా కుకింగ్ అవుతాయి కదా బ్రౌన్ స్టార్ట్ అయిందంటే లైట్ బ్రౌన్ స్టార్ట్ అయిందంటే తీసేయాలి ఉ
మళ్ళీ మ
అవి చల్లగాయ వరకే బ్రౌన్ అయిపోతాయి అట్లాేసిన తర్వాత మళ్ళ ఒక పెద్ద గంజులో రైస్ ప్రిపేర్ చేసుకోవాలండి ఆ ఇప్పుడు వాళ్ళు ఎట్లా తీసుకున్నారండి మరి బాస్ మతి రైస్ తీస్తోకున్నారా రైస్ తీస్తోకున్నారా హ బాస్మతి రైస్ తీసుకుందానండి ఒక కేజీ క కేజీ చికెన్ తీసుకుందాఓ ఏంటంటే ఒక గ్లాస్ క రెండు గ్లాస్ల వాటర్ పోయాలి రైస్ క మంచిార అంటే ఆ వాటర్ పెట్టేసి దాంట్లో అల్లం వెల్లులి పేస్ట్ పుదీనా ఆ కొత్మీర్ హమ్ దా మసాలా స్పైసెస్ అన్ని ఉంటాయి కదా లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, అనసపువ్వు, సాాజీరా, అవును మరాఠీ మోగ్గా హమ్ ఆవును గుండు మిరియాలు ఇవి అన్నీ మసాలా కిలా ఆక్ ఇది ఆకు కూడా అన్ని కలిపి వేసేయాలి వాటర్ లో మన బియ్యం ఎసర్ వాటర్ ఉంటది గద
ట్లో ఆయిల్ వేయాలి పుదీనా ఇవన్నీ వేసేయాలండి
యాలండి మంచిగ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎసిన తర్వాత మంచిగ ఏసరోస్తది గ ఆయిల్ కూడా వేయాలండి ఆయిల్ వేయకపోతే రైస్ అంతా ఇట్లా దగ్గరికి ఇట్లా మెత్తగా అయిపోతది కొంచెం అందులోనే వాటర్ ఎయాలి వాటర్ లోనే ఆయిల్ ఎయాలి ఆ అ ఆయిల్ వేయాలి అంటే మొత్తం విడివిడిగా అయిపోతది రైస్ ఒకే దాంట్లో ఎసేసిన తర్వాత మంచిగ ఎసర్ ఒచ్చిన తర్వాత మళ్ళీ బి బియ్యం నానబెట్టి ఉంటాయి కదండి వాటిని కూడా
క ఇగ ర ఎసర్ ఒచ్చిన తర్వాత రైస్ వేసేయాలి వేసేసిన తర్వాత ఇక అది అటు అ ఏస్ కొంచెం ఉడుగుతా ఉంటది కదండి ఇటు మనం చికెన్ తీసుకున్నాం కదా ఆ బా ఇంకొక వే లో కింద నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే ఏంటంటే కింద అంటు
కింద అంటుకోదు అడుగ అంటుకోదు ఉహు ఆయిల్ కంటే నెయ్యి వేసి కింద అడుగ అంటుకోదు మళ్ళీ ఆ ఆయిల్ కూడా వే వేయాలి కొంచెం ఫస్ట్ నెయ్యి మొత్తం వేసి ఆ ఆ మొత్తం స్క్రబ్ చేయాలి చుట్టురా హమ్ తర్వాత ఆయిల్ ఏసి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనం మాగ్నెట్ చేస్కున్న చికెన్ ఉన్నది కదా అవును దాన్ని మొత్తం ఒకదాని కాకుండా ఒకటి ఇట్లా లేయర్ గా కాకుండా మంచి ఇట్లా మొత్తం పరిచినట్టు ఒక్కొక్కటిలా మంచిగా ఇకా చేసుకోవాలి చికెన్ హ దాన్ని సిమ్ము మీద ఉడికిస్తే ఏంటంటే మళ్ళీ మొత్తం డైరెక్ట్ ఇట్లా చికెన్ ఇట్లా లేయర్గా పెట్టేసి రైస్ పెడితే ఏంటంటే చికెన్ మధ్యలో ఉడకకపోతే టేస్ట్ బాగుండది కదా
అట్లానేేసి కొంచం ఒక ఫైవ్ మినిట్స్
ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి అహా కొంచం మంచి ఉడ్ అప్ అప్ అంటే రైస్ అయే వరకు ఒక ఫైవ్, సిక్స్, సెవెన్ మినిట్ స్ ఉడికితే మె మంచి దాదాపు మధ్య వరకు ఉడు ఇలా అన్నట్టు చికెన్ ఆ ఇప్పుడు మనం కొంచం ఇట్లా పక్కకు తీసి ఇట్లా చూసి ఉడికిందా అని తెలుస్తది కదా అవును అది ఉడికింది అనేసి కొంచెం ఆ దాని కింద ఒక టూ, త్రీ పీసెస్ అట్లా ఉంచేసి మిగతా పీసెస్ తీసుకోవాలండి వేరే మనం లే టూ టైప్స్ చేసుకోవచ్చు బిర్యానీ లేయర్స్ కైన పెట్టుకోవచ్చు లేకుంటే కింద మొత్తం పీసెస్ ఉండి తర్వాత పైన రైస్ అయినా పెట్టుకోవచ్చు హమ్ ఎట్లా పెడ్తరండి మరి మీరు కింద పెడతారా లేకుంటే లేయర్స్ లాగా పెడతారా చి
నేనెంటంటే లేయర్స్ గా పెడతానండి కిందంటే మళ్ళీ రైస్ మొత్తం ఇట్లా తీసేస్తే మొత్తం చల్లగా అయిపోతది కదా ఇట్లా లేయర్స్ గా పెట్టేస్తే ఒక టూ లేయర్స్ వరకు ఆఫ్టర్నూన్ తినేసి కొంచెం పిల్లలంటే ఒకటే
ఒకటే పూట తిని ఉండరు కదండి ఇంకొంచెం ఎప్పుడు ఇంక కొసేపటికి మమ్మీ బిర్యానీ అడుతరనేసి నేను లేయర్స్ వైజ్గానే పెడతానండి బిర్యానీ లేయర్ మరి లేయార్స్ వైజ్గా పెడ్తే మీరు కింద రా చికెన్ పెడతారా లేకుంటే రైస్ పెడతారా
కింద క ఒక్క టూ
ఒక టూ పీసెస్ అట్లా ఉంచేసి కొంచెం గ్రేవీ ఉంచుత త మ్ తర్వాత దాని మీద రైస్ ఇగ ఉడికింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ ఉడుకుతుంది కదండి అవును అ రైస్ ని మొత్తం జల్లెడలో వేసి ఏంటంటే వాటర్ మొ మొత్తం కింద కారిపోతాయి ఉ ఆ ఆ తర్వాత కొంచెం కొంచెం ఇ రైస్ వేసి ఒక లేయర్ గా వేసి మళ్ళీ పక్కకు తీసుకున్న పీసెస్ ఉన్నాయి కదండి అది మంచిగా ఒక్కొక్క టీచ ప ఒక టూ టీ పరిచేసి దాని మీద ఆనియన్స్
నెక్స్ట్ కొత్తిమీరా, పుదీనా అది ఎస్
పుదీనా అది వేస్తానండి ది
నెక్స్ట్ దాని మీద కెళ్ళి మళ్ళీ రైస్ వేస్తాను
ఓహో
మళ్ళీ పుదీనా ఆ ఆనియన్స్ మళ్ళీ చి
చికెన్ పీసెస్ అట్లా వేసి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేంటంటే మిడిల్ లో టు ఇది ఏంటారు గీ కూడా వేస్తాను నెయ్యి ఆహా నెయ్యి వేస్తనె నెయ్యి ఫ్లేవర్ తోటి చికెన్ బాగుంటది అండీ బిర్యానీ అవునవును నెయ్యితోనే బాం
ఆ బిర్యానీ అంటేనే ఆ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది బాగుంటుంది స్మెల్ అదిది ఇంకా కంపల్సరీ బిర్యానీ చేయాలంటే పుదీనా కూడా ఉండాలండి ఆ అరోమా బాగుంటది
అవును పూదీనా లేకుండా బాగున్ టదండి బిర్యానీ ఆ బాగుండదు స్మెల్ అసలు అంత రాదండి పుదీనా మొత్తం బిర్యానీ స్మెల్ వచ్చేస్తది మళ్ళ ఒక లేయర్ ఇ రైస్ పోసేసి మళ్ళీ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అంతా వేస్త ఇంకా మీ పైన నుంచి అంటే ఫుడ్ కలర్ ఏస్తరు కదా బయట హోటల్స్ లలో అట్ల నేనేం చేస్తానంటే పసుపుంటది కదనే దాన్ని వాటర్లో వేసేసి ఇట్ల మొత్తం మంచిగా చేసి దాని మీదకెళ్లి ఇట్ల ఏస్తా యెల్లో కలర్ లాగా రావడం కోసం అది కలర్స్ వేస్తే మన పిల్లలకి హెల్త్ బాగుంటే ప్చ్ స్టమక్ పెయిన్స్ అట్ల వస్తది అనేసి ఎత్తుతలేరు గదండి
ఆ అట్లా అనేసి నేను ఆ ఈ పసుపు వేస్తానండి
అవును అసలు కలర్స్ వాడద్దు అంటున్నారు ఆ వాడద్దు అట్ల అనేసి దాని మీదకెళ్ళి మూత వేసి ఒక ఏదైనా బౌల్ లో మంచి వేరే గంజులు ఉంటాయి గదా దాంట్లో వాటర్ నింపి దాని మీద పెట్టేస్తారు
ఆ దమ్ము వచ్చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్ల
సిమ్ మీద వోదిలేస్తే అది కుక్ అయిపోతుంది దాని మీద ఆ పైన నెయ్యి కూడా వేస్తానండి
ఇగ మళ్ళీ ఏం క్లాత్ అది ఏం చుట్టాలండి
దాని మీద మూత కరెక్ట్ ఉండేటట్టు చూసుకొని దాని ఒక గంజులో వాటర్ వేసి దాని మీద పెడతానండి ఒక టెన్ మినిట్స్ తర్వాత దాని తీసి కలిపి సర్వ్ చేస్తాను ఓకే అండి బాగా చేసా రండి మీరు సరే అండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు